హలో ఆ మ నమస్కారం అండి బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా ఆ బాగున్నామండి అయిందండి వంట తిన్నారా అండి తిన్నా తిన్న పడ ఏంతర ఈ సర ఇరోజు
నేన అం ఎగ్ చేసి అండి మీరేం చేస
అండి మీరేం చేస
అ
నేను కూడా ఎగ్గే చేసానండి
అవునా మీరు వాళ్ళు తింటారా అండి
అవునా మీ వాళ తింటారా అండి తింటామండి వెన్నెళ్తే సండే అంతే ఆల్మోస్ట్ అకా వేరే వా కొంత బంద్వాల తినరయితే అవునా ఇక వేరే వారాలుయితే తినమండి ఒక వెన్నది సండే అయితుది ఇంట ఎందు క ఎందుకంటే ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తాం కదా మన తెలుగు వాళ్ళం
అవునవును
అవునువును సో మ అ శివ పార్వతులని ఆ ట్యూస్డే ఆంజనీయ స్వా అని ఉ ఆ మళ్ళీ తతే సాయిబాబా అవు ఫ్రైడే లక్ష్మిీదేవి సాటర్డే వెంకటేశ్వర్ స్వామి
ఉ రోజు దీపం పెడతారా అండి మీరు
డి మీరు ఆ డైలీ పూజ చేసుకుంటామ అండి ట్లో అవునావు మీరు మేము వారం మూడు రోజులు పెడతామండి అవునా
ఆ
అట్లే ఏం లేదు శనివారం శుక్రవారం శనివారం మేమైతే వెన్నల్ స వె వెన్నద సండే తిన్నా కూడా ఆ టైం లేదు వేక్లి మొత్తం దీపం పెట్టేస్తాం అవు మా ఇంలో కూడా నాన్ వెజ్ వెడ్న్స్ డే సండే ఈ టూ డేస్ లో నేను అడుస్తాన్నా ఎక్కువ
హమ్
చాలా మంది అయితే అది ఎప్పుడు ఏరైనా ఫంక్షన్స్ సనీ పెట్టినా కూడా ఎక్కువ విన్న సండేనే ఉంటా స ఎందుకంటే ఆ రోజులు అయితేనే అందరు ద తరాని
ఆహా
ఫంక్షన్స్ కూడా అదే రోజు ఎక్కువ కండక్ట్ తీస్
అవుదా
ఆ ఏం చేస్తున్నారు తినడం అయిందా
ఆ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి మేము కూడా ఇందాకే పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వచ్చారు
అవునా
ఆ తలిసినమండి
నేర పా
నేను మా పిల్లలకి పెట్టేసినను అండి నేను కూడా అట్లా కంప్లీ పె ఆ
హమ్
ామండి మేము కూడా ఇప్పుడే తినేసినాము ఇక ఊరికనే ఉన్నాం మీక పండుగలు వస్తున్నాయి కదండి అది ండగా ఆ అవునవునండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉగాదే కాదండి ఆ ఈ మార్చి లో ఎక్కువనైతే ఇంకా హోలీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఊగా
ఉగాది
అసలు కొత్త సంవత్సరం అంటే మనం న్యూ ఇయర్ రోజు చేస్తారు కాని అసలుయితే మన తెలుగు పండల్లో ఉగాదే కదండి మొదటి పండగ తెలుగు ప ఆ ఉగాదే ఫస్ట్ పండగ
హ్మ్
ఉగాది నె మంచి చెస్ కుంటాం కదా మనం
ఆ మన న్యూ ఇయర్ ఉగాది
ఆ మన న్యూ ఇయర్ ఉగాది నె నండి కొత్త సంవత్సరం అవునువును ఆ రోజే లేసి పొద్దున్నే స్నానాలు చేసి కలర్తో ముగ్గులు వేసుకొని ఉగాది పచ్చడి వేస్ బూరెలు వేసుకొని చాలా బా సెలెబ్రేష కుంటామండి మా దగ్గర మేమైతే ఉగాది పచ్చడిలో అన్ని అంటే చేదు వగరు తీపి ఆ అన్ని కలిపి ఒక ఐదు తీరులేసు ఉగాది పచ్చడిచెస్ కదండీ ఆ మళ్ళీ అవును సంతోషాలు బాధలు అంటే అట్ల రెండిటిని కలిపి అంటే అట్లా రెండింటిని కలిపి చేస్తారంట కదండి అట్లా చేస్తాం కదండి ఆ మళ్ళ ఇ ఇంకోకటి ఏంటంటే బూరెలు చేస్తామండి మ అవునా వేటి పూరలు చేస్తార అంటే శనగపప్పు ఉంటది కదా కొ ఆహా ఈ స్వీట్ పొటాటా కూడా చేస్తారు కదా అవునువును స్వీట్ పొటాటా చేస్తారు కాకపోతే ఉగాది రోజ అయితే మెయిన్ అంటే శనగపట్ని తీసుకొచ్చి ఆ ఉడకబెట్టి కొంత మం ఎమో చక్కర ఎస్తారు కొంత మంది ఏమో బెల్లం తోటి కూడా చేయచ్చు కదా అండి ఆ బెల్లం తో నె చేస్తారు బెల్లం తో బెల్లం తోటి అయితే ఇంకా కొంచెం హెల్తీ వెర్షన్ అవునువును ఎందుకంటే షుగర్ అంటే బాగా స్వీట్ ఉంటది కదా అవునువును బెల్లం అయితే ఆరోగ్యానికి కూడా మంచిదండి మంచిది అవుఙ్ మా దగ్గర ఏంటంటే స్వీట్ పొటాటో తోటి చేస్తారండి అవునా హ్మ్ ఆహా అది కూడా బాగుంటది అండి కందగడ్డ కూడా చాలా బాగుం
కందగడ్డ ఏంటంటే కొంచెం చక్కర వేసినా కాని ఇంకా ఎక్కువ తీయగుంటది అండి బాగా తీయగా తినే వాళ్ళకి బాగుంటది
అవునవును
మా నాన్నకు అదే ఇష్టం ఇక అట్లా మాకు కూడా అదే ఇష్టం వచ్చేసిందండి
ఆ మా అమ్మకి ఇంకా ఏమి పప్పుది ఎక్కువ రాదు అట్లా అదే అలవాటు అయిపోయింది మాకు కూడా ఇగా మా మా దాంట్లో మేము మా మా సారు వాళ్ళకి మా పిల్లలకి వాళ్ళందరిక కూడా శనగపప్పు బూరెలు అంటేనే ఇష్టం అండి అందులో నెయ్యేసుకొని తింటారు
అవునా బాగుంటదండి నెయ్యి తోటి మా అమ్మ ఇంకా కాల్చ
అమ్ ఇంకా కాల్చేటప్పుడు కూడా ఇట్లా మేేస్తుందండి అవునా
కొన్నిం కొన్ని ఏం చేస్తారంటే మొత్తం ఆయిల్లో ఫ్రై ఇట్లా ఆయిల్లో తీస్తారు ఇంకొన్ని తవ మీద పెట్టేసి నెయ్యి తోటి ఇట్లా కాలుస్తారు
స్తరూ అవునవును ఇంత కొంతమంది మా దగ్గర ఉగాది చాలా బాగా చేసుకుంటారంండి అవునండి మా దగ్గర కూడా ఇంకా కొంతమంది అయితే మక్క గారలు బ కొబ్బరి గారలు అవును స్వట్ మొత్త స్వీట్ ఐటమ్ చేసుకుంటారు కొబ్బరి గారెలు ఇవన్నీ కూడా చేస్తారండి
అవునా
ఆ ఇవన్నీ కూడా ఆ ఏంటంటే ఆ ఫెస్టివల్ అంటే ఫ్రెస్టివెల్ లాగా ఉండేటద ద పండి మొత్తం తెలుగు వాతావరణం వస్తుంది కదా ఇంకా చాలా మంది అయితే కొత్త సంవత్సరం జాతకాలు కూడా చూపించుకు అవును అవునండి ఎందుకంటే మనకి న్యూ ఇయర్ ఇ అదు ఇదే అన్నట్ద ఆ మనం మన పేరు మీద ఎట్లుంది ఏముంది ఎట్లా అని అన్న సంవత్సరం అంత ఒకటేసారి చూయిస్తారు కదా మనం మంచి ఉండాలి అన్నట్టుగా కూడా ఆ వెళ్ళ చపిస్తారంండి మా దగ్గర అయితే ఉగాది ఆ రోజు ఏం చేస్తారంటే పొద్దున లేస్తారండి మొత్తం అంటే ఇల్లు ఆకలింత శుభ్రం చేసుకొని జున్న గటుగా వండుతారండి అవునా దాంట్లో పప్పేస్తర
అ దాంట్లో పప్పేసి వండి అంబలి కాస్తారు ఆ రోజు కంపల్సరీ నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే ఆ జొన్న గటుకకి తోటకూర ఉంటే తోటకూర లేకపోతే కారంమ్ ను ఆయిల్
న్న ఆయిల్ కలుపుతారు అట్లాని తీసుకెళ్తారు ఇంకొకటి గొడ్డలు తీసుకెళ్తారు అదంతా ఎట్లా అంటే ఒక బేషన్ లో వేసిే అన్నము ఇదేంటిది అంబలి
ము తోట
తోటకూర అవ అన్నీ ఒక దాంట్లో వేసి కొత్తట వాళ్ళ కప్పుకొని ఇప్పుడు మన నాన్నమాళ్ళు ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్తారు చేన్ తీసుకెళ్తారు ఆరుకురు అంటారు కదా మంటారు మా దాంట్లోనా అయితే వెళ్ళి అది అక్కడ దంచిి ఒక దగ్గర ఒక ప్లేస్ లో ఒక సైడ్ ఆడుకుంటామ అండి పాత చెట్లు ఏమైనా ఉంటే వాటిని కొట్టేసి దానికి నిప్ప అంటిపిస్తారు అవునవును మీ పంటించి ఇక్కడ ఆ కొడవలిని ఉల్టా పెట్టేసారు గోడల్ని ఉల్ట ఉల్టా పెట్టేసి దానికి మంచిగా పసుపు కుంకుమ కొంచం కడిగి పసుపు కుంకుమ పెట్టేసి అగర్బతుల్లు కొబ్బరికాయ మనం తీసు ళ్ళిన నైవేద్యాలన్ని అక్కడ పెడతారు అవు ఆ ఇంకా ఇంట్లో ఏంటంటే మగ వాళ్ళు నెక్స్ట్ పెళ్ళిక ఆనాడపిిల్లలు ఉంటారు కదా అవు వాళ్ళందరు చేనికి వెళ్తారండి కొత్త బట్టలు వే కొని వెళ్తారు మంచిగా అవున అందరు ఇట్లా నైవేద్యం పెట్టేసి తర్వాత అందరు పొద్దున్న ఆ రోజు ఎప్పుడు లేని ఆనీటికి తింటారండి అవునవును పొద్దు సూర్యుడు వెళ్ళలే ముందే చైన్ లోనే తింటారు అవునవును ఆ అట్లా చైన్ తినేసి మనం తీసుకెళ్ళిన నైవేద్యాలన్నిీ కొంచెం కొంచెం అన్ని తినేసి వస్తారు వచ్చి మళ్ళీ ఇంటి దే ఇర బురేలు గారేలన్నీ జేస్తారు ఇగ మళ్ళ తర్వాత మధ్యా్నం వరకి మొత్తం గారెలు అవి ఇవి చేస్తారు అ కూడా ఉంది కదండి ఆ బూరెలు చేస్తే వండుతాయి గారెలు చేస్తే వండుతాయి అని కదా అవునవును అందుకేనేమో ఆ రోజు బూర చేస్తారంండి సంవత్సరం అంతా గూడా మనకి పంటలో కూడా అ అంత మంచిగా జరగాలి అంత సంతోషంగా ఉండాలి అనేసి భ తీపి కారం అన్ని కలిసి చేస్తారు మన పంట కూడా మంచిగా రావాలి కావాలి మన పైన దేవుడి కృప కూడా అన్ని వేళలా ఉండాలి ఉండాలి అనేసి అంటారు కదా
అందుకేస్తే మీ చల్లదనం కోసం పెరుగు ఆ ఇది ఏమంటారు అంబలి అట్ల అన్నీ మంచి తీసుకెళ్తారు అక్కడ చేన్లు
సరే అండి పండుగల గురించి మంచిగా మాట్లాడుకున్నా సరే ఉంటాను అండి బాయ్ సరే అండి
ఓకే అం బా ఆ